అలానా
ఓ
ఏం జేత్తాన్నవ్ అన్నా
ఏం లేదుర కలిగానే కూర్చున్న.
తిన్నవా?
ఆ తిన్నర, నువ్ తిన్నవా?
ఆ తిన్నా అన్న ఎక్కడున్నవ్
ఊల్లనే ఉన్న.
ఎక్కడన్ హైదరాబాద్లున్న కోచింగ్ కెళ్తున్నా
అవునా ఏం కోచింగు
కంప్యూటర్
ఎప్పుడెళ్ళినవ్ అసల్ హైదరాబాద్
వన్ వీక్ అయితాందన్న హైదరాబాద్ కొచ్చి
కోచింగేనా ఇంకేమన్నా చేత్తానికి పోతానవా
ఏ లేదు కోచింగే
ఏమో రో మన మొగళ్ళ మన మొగళ్ళ సంగతి తెలుసుగా ఎట్లుంటదో
లేదు కొచ్చింగే
ఏం కోచింగ్ తీసుకుంటున్నావ్
కంప్యూటర్ కోచ్చింగ్ కోడింగ్ ఉంటాయి గా పైతాన్ జావా సీప్లస్ ప్లెస్ అ అవి తీస్కొని వస్తే ఇక్కడ నువ్వు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయంటే ఇగ ఎంఎస్సి తీసుకుంటాన కోచింగ్ ప్రస్తుతాననికి
ఆహా ఎమ్ఎస్సి పవర్ పాయింటా
ఆ అ
ఆ బాగానే ఉంటందిరా దాని గురించి
ఆ అదే తీసుకుంటాన ప్రస్తుతానికి
నువ్వు ఎంఎస్ పవర్ పాయింట్ తీసుకుంటే ఇయన్నీ అదొక్కటి నేర్చుకుంటే ఇయ్యన్నీ నేర్చున్నట్టెర అకౌంట్స్ గిట్ల అన్ని అ ఆ ఇంకేంది హైదరాబాద్ అంటన్నావ్ అంటే ఆ
అదే ఉత్తి గుండెంజె వన్ మంత్ ఉంది ఇంగ కాలేజ్ స్టార్ట్ అయడానికి అయితే ఒత్తిగుండి ఏం చేయాలని ఇట్లా ఆ కాలేజ్ల ఫైవ్ థౌజండ్ కట్టి వన్ మంత్ కి జాయిన్ గా అన్నాడు
ఫై థౌసనా
ఆ
అంటే హాస్టల్ ఫీయా లేకపోతే అదేంది
ఇదిమ్ కంప్యూటర్ కోచింగ్ అని చెప్పినగా దాంది ఫైవ్ థౌజండ్ కట్టి జాయిన్ గా వన్ మంత్ ఉంటద్ ట్రైనింగ్ అన్నాడు ఇప్పుడు వన్ మంత్ ఉత్తికుండి వేస్ట్ గాని ఫైవ్ థౌజండ్ తోన్ పోయేదేముంది ట్రైనింగ్ వస్తదని జాయిన్ అయిన
ఆ కరెక్ట్ లే కొంచెం ఇప్పుడు అవి నేర్చుకున్న కూడా మనకు డిగ్రీలో యూజ్ అయితది కదా
ఆ అ గ్రిప్ ఉంటుదని
గ్రిప్ ఉం నాలెడ్జ్ ఉంటది దానిమీద
ఆ
మరి హైదరాబాద్ అంటున్నావ్ ఆ ఇంటి ఇంటికన్నే ఉన్నా కాని హైదరా హైదరాబాద్ అంటున్నావ్ మరి హైదరాబాద్ల అంటే అన్నీ చూసస్తున్నావారా చార్మినారు బుద్ధుడు ట్యాంక్ బండి పాస్ మొట్టం ఇయన్ని
క్లాస్ టెన్ లే క్లాస్ లేని రోజు వెళ్ళి చూసస్తున్నా
ఆ
ఇప్పుడు సా సాటర్డే సండే క్లాస్ ఉండదు ఆ రోజు వెళ్ళి చూసస్తున్నా
ఆ
మిగతా రోజులు క్లాస్ టైం కి క్లాస్కిళ్ళాలి కదా
ఎంతమంది నేర్చుకుంటాళ్లు మన వారు ఊరు వాళ్ళు ఉన్నారా
మన ఊరు వాళ్ళు ఎవ్వరు లేరన్న
అంటే మీ ఫ్రెండ్స్ వారికి పోయిల్లా
నీ ఒక్కణ్ణే ఇగా ని ఇప్పుడు పిన్ని వాళ్ళ దగ్గరుండి నేర్చుకుంటున్నా
ఓహో మీ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి అట్లుండి దగ్గరుండి పోతున్నావా నువు
ఆ అవునవును ఇక్కడ దగ్గర ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటది
ఆ
పక్కనే అయితే నడుచకుంట పోయి రోజు వస్తున్నా
అయిన నీకు టాపు ఆరా టాపోస్ అంటే టాప్ బానే చదువుతావ్ కాట్టి నేర్చుకునే యూజ్ ఉనయి మాలంటోలు చదువుతె ఏం వస్ ఏం యూస్ చెప్పు అయ టైమ్ పాస్
ఎ ఎంతైనా కొంచెం గ్రిప్ ఉంటది కద ఏదైనా
ఆ గ్రిప్ అంటది ఆ నెన్ ఎప్పో చేసిన టూ థౌసండ్ నైన్టీన్ లా చేసినా సిక్స్ మంత్స్ చేసినా సర్టిఫికెట్ రాలే అప్పుడు వాడు కరోనా అని ఎంట్రీ అప్పుడే గమా
ఆ
కరోనా ఏంటి రాగానే వాడు చనిపోయిండు ఫస్ట్ ఫస్ట్ వాడ చచ్చిపోయిండు మన మన దగ్గర
అవునా
ఏదో కొంచెం
అయితే అవునా అయితే పార్ట్ టైమ్ చూసుకుందామని చూస్ తుంటే దొరకట్లేవు ఇక్కడ
హైదరాబాద్ లో పార్ట్ టైం దొరకడం లేదా ఎందుకుండవ్ న్నాని ఫుల్లు ఉంటయ్ ఏ మార్ట్లు డి మార్ట్లు టు చాప్లేట్
అదే అదే అన్న కాకపోతే నాకు ఇప్పుడు ఇది ఉంది గా క అది క్లాస్ ఉంటాయిగా
ఆ
క్లాసు సార్ ఈవినింగ్ ఆ టూ టు ఫైవ్ ఉంది
ఈవినింగ్
టూ టూ ఫైవ్
టూ టూ ఫైయ్య
అందుకే టైమింగ్ సెట్ కావట్లేదు
హా మధ్యానం రెండు గంటలకు పోయి సాయంతం ఐదు గంటల దాంక ఉండడం వల్ల నీకు టైమింగ్ సెట్ ట్లే అన్నట్టు ఓకే నిజమే కరెక్టే లె వాళ్ళకి కావాల్సింది కూడా టెన్ నుంచి ఫైవ్ వరకు కావాలె
ఆ చాలా చాలామంది టెన్ టు ఫైవ్ దాక ఉంటుర్రు చాలా వంది టెన్ టు ఫైవ్ అయితుంది ఏం చేస్తానవ్లె ఇంకా
ఏంముందిరా రోడ్డు మీద కూర్చున్న వాడు వాళ్ళంత మన్నోళ్ళంత టీం అంత వచ్చి ఇక్కడ కూర్చుంటాని ఉన్నామన్నారు వాళ్ రు రాలేదు ఇక్కన్నే ఉన్న ఉ ఏం జెస్ టరు మీ చుట్టాలు మరి అంటే మీరు పో పోయినావు కదా ఎం కర్రి చేశారు
స్పెషల్ రోజు కూడా చేస్తారు కానీ మనం ఊరికే స్పెషల్ తిననికికో తినట్లేదుక
అంతేలే మన అక్కడ ఎట్లయినా కొంచెం సఫడ్ తిండే కదా హైదరాబాద్ స్వీట్ స్వీట్ ఉంటదెమో మనకనయితే నాటు కారం ఉ మరి వస్తావా ఇప్పుడు మరి ఆ రోడ్డు మీద ఉన్నారా
ఓకే ఓకే టైం పడదాంట వస్తా ఇంటికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడత
అవునా
అవు ఇట్లా మళ్ళా కాలు ఇది బీటెక్ కాలేజీ కూడా ఉంది అది కూడా చూసుకొని వస్త ఇక
ఎప్పుడు స్టార్ట్ మారే
వాళ్ళు ఫోన్ చేస్తన్నారు వాళ్ళు ఇచా వాళ్ళు ఉంటారుగా ఇన్ఛార్జ్ వాళ్ళులా
ఆహా వార్డెన్లా
ఆ వాళ్ళు ఫోన్ చేస్తా చెప్తాం మేము అన్నారు
ఏ కాలేజ్ ఉండే నువ్వు
సి చైతన్య
వరంగల హైదరాబాద్
హైదరాబాద్
అ ఉమ్ అంతే హైదరాబాద్ అంటేకే అందుకే నీకు పర్ఫెక్ట్ అయిందో కప్యూటర్ కూడా అక్కడేచుకుంటున్నావు
ఆ అవునవును
లేకపోతే నువ్వు వారగల్ నేర్చుకున్నట్టువ లేకపో మన మాబ బాగా నేర్చుకున్నతోవే
ఇవాళ వెళ్తే మా క్లాస్ అమ్మాయి మా బ్యాచ్ అ్యక అమ్మాయి కూడా నేర్పించేది కా కోచింగ్
అవునా
ఆ
అంటే ఎక్స్పీరియన్స్ బాగున్నదేమో తనకు
ఆ ఆ అంటే ఆమె ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్ అప్పుడు టెన్త్ అప్పుడు ఆమె ఓపెన్ మొత్తం ఓపెన్ ఇంటర్ ఓపెన్ చేసుకుంటా ఇవే వీటి మీద గ్రిప్ బాగా చేసింది అనమాట గ్రిప్
ఆ
అట్లా ఈమేకు అలవాటుంది మే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాం చాలా మందికి అమ్మాయే ముస్లిం అమ్మాయి ఆ అయితే డైలీ వన్ అవర్ ఉంటుది క్లాసు
ఆ
నేను ఇప్పుడు ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ దొరికేదాకా వృత్తి ఉండు అవుతంది కాని టూ కి వెళ్తున్నా ఇక ఫైవ్ వస్తాను ఇట్ ఉతికి ఉండి ఎంజాయ్యను ఆ త్రీ అవర్స్ క్లాస్ ఉంటే మంచి అదోటిస్తారు
అంతేలే నీకు ఇప్పుడు పార్ట్ టైమ్ ఉంటేనా కూడా నీకు మనీ సేవ్ అవవు కొంచెం ఆ కాలేజీ కైనా బుక్స్ కైనా హాస్టల్ ఫీజ్ కయినా సెట్ అవ
ఆ అట్లాని చూసినా
ఆ ట్రైచ్
ఇంకామ్మా అదే ట్రై చేస్తాను ఇట్లాకి ఏదో ఒకటిని ట్రై చేస్తున్నా ఇప్పుడు మనోళ్లు రాలే అన్నయి ఆడికి
ఎవళ్లు రాలేడా
అందరు ఊరికి వెళ్ళళ్ళి అనుకుంటా
ఏమోరా ఎవరు అయితే కనిపించడం లేదు అయినా రీఓపెనింగ్ అయినాయి కదా కాలేజ్ స్కూల్స్
ఓ ఓకే ఓకే
ఆ ఇక వాళ్ళు అవన్నీ చదువుకుంటు అంటారు ఇక బుక్స్ అని ఇ డ్రెస్ స్ అని కాలేజ్ బ్యాగ్స్ అన్ని
ఇప్పుడే ఇగ మళ్ళా వాళ్ళు స్కూల్ ఎల్ కాలేజ్ హాస్టల్స్కి వెళ్ళాంక టైమ్ పడుతది సెట్ అయితే ఇన్రోజులు హాలిడేస్
ఇక్కరా స్విమ్మింగ్ కానీ ఎండలో తిరగడం అవి తిరగడ అక్కడ పోయల్కె సెట్ అవ్వడానికి ఎట్టయినా వన్ వీక్ పడుతది ఎట్లయిన వాళ్ళకు
ఆ అవును అవును
ఎట్లుంటది కద పల్లెటూరులో మన నాటు నాటు మాసు అక్కడ సిటీలో అయితేన స్విమ్మింగ్ పూల్ హాస్టల్ మన వైఫ్ పెట్టుకొని రూమ్లలో కూర్చొని ఉండడం
ఏస్ మన పల్లెటూరే ఎంతయినా
ఆ
పల్లెటూర్ ఉండేనే కొంచెం మంచిగ ఇక్కడికి వచ్చి నేను కూడా కద
ఆ మరి రావచ్చు కదా హైదరాబాద్ నుంచి కోచింగ్ అంటున్నావు కదా కరెక్ట్ ఏ ఫైవ్ థౌజండ్గా ఎట్టిినవు మళ్ళీ
అదే అందుకే ఆయనయి
ఉ అంటే నువ్వు ఇప్పుడు ఏమో వాయిసు బాగా వస్సలేదు ఏమన్నా అంటే గదా తక్కువ అయితుంది గట్టిగా మాట్లాడచ్చయా ఇంకా అంటే నేను మాట్లాడే అంత అన్నా లేకపోతే ఎట్ల మీరు మాట్లాడేది
అంటే నా వాయిసె అంత అన్నా
ఆహా అదే బయటనో ఆ ఓకే ఓకే బయటనో గట్టిగ మాట్లాడత ఫోన్ లో చిన్నగా వచ్చారుకి మరి ఏంది అంటే వాయి చిన్నగా అట్లా అని డౌట్
ఆ ఏం లే నే ఒక్కన్నే ఉన్న రూమ్ లో చిన్నగా మాట్లాడతాన ఎందుకంటే మళ్ళా బయట ఏమన్న అయింద అనుకుంటాన్నాను మళ్ళీ బయట పునరు పిన్ని వాళ్ళు
ఆ ఓ ఓకేలే అంటే మన ఇంట్లో ఉన్నట్టు మాట్లాడం లేరు బయట బయట కొంచెం స్లో మాట్లాడతాం ఇంట్లో అయితేనో మనం మన ఊళ్ళయితే కొంచెం గట్టిగ హార్ష్ గా మాట్లాడతాం
ఇవాళ వాళ్ళ పంచాయతీ అటగాన్న మన ఊర్లో
అవున్రా మన పక్క సైడ్ ఉంటరు కదా వాళ్ళు ఆ వాళ్ళు ఒక ఇంట్లో ఫ్యామిలీ మురళి వాళ్ళు అనేటోళ్లు ఉంటరుగా
ఆ ఓకే ఓకే ఆ
వాళ్ళదాంట మన గుర్తులేది ఐడియా ఆ ఆ ల్యాండ్ ఇష్యూ ఏ ల్యాండ్ ఇష్యూ ఎరా
అవునా
ఉ ఆ మీ ఫాదర్ కూడా వెళ్ళిపోయారుగా ఆ మీ ఫాదర్ గిట్లా వెళ్ళిపోయారు కదా
అవునవును డాడీయే చెప్పిండు
ఉ
ఇట్లా ఫోన్ చేస్తే మధ్యాహ్నం చేస్తే ఇట్లా ఒక చిన్న ఇష్యూగా ల్యాండ్ది ఆడుండండు
అదే అదే కాపోతే అవును మీ డాడీ కూడా కొంచెం ఫైర్ అయిండు ఫైర్ అయి నెక్స్ట్ డే వడ్లలకిన్నట్టుందిగా నేను నా మన్న కట్టి
ఆ ఆ ఆ ఇవాల్నే అలిగిన్డట
ఇవాల్నా నాకు నిన్న కనిపించాడు కదా
అవునా
మూవీస్కిల్లినవరా అక్కడై ఆహా మూవీస్కిళ్ళినావా అక్కడ హైదరాబాద్ ల
ఆ వాజా వాజా టూ ఉందా
అంబ నాకు తెలివదురా అది
ఆ మూవీకి వెళ్ళినా బాగుంది అది ఆ పెద్ద కూడా కొంచెం నేన్స్ పెద్ది ఫోన్లో చూసా అన్న
ఉం
కొంచెం బానే ఉంది లాస్ట్క్ బాగుంది
ఓహో అచ్చ అంటే ఇప్పుడు ఆ అంట థియేటర్స్కి వెళ్ళలేదా
ఆహా థియేటర్స్కి ఒక మూవీకి వెళ్ళ వాజా టూ అనే మూవీకెళ్నా బాగుంది అ మూవీ
అదోక్కటే అంటవ్
ఆ ఫ్రెండ్స్ అది బాగుంది మూవీ కూడా
ఇది కూడా ఏదో కొత్త సినిమా వచ్చిందంటారు ఐడియాలెదు నా కూడా నిన్ననె గుర్తుండే అడుగుదామనుకున్న మర్చిపోయిన రా ఆ
అవున
బ ఓకే మరే ఇప్పుడు కాలేజీ తెరిసే అన్ని రోజుల వరకు ఇప్పుడైనా ఫ్రీగా ఉంటానవ్ గా మన సిక్స్ టు వన్ వరకు ఉంటావు కాబట్టి అన్ని తిరిగి ర రాదు అన్న హైదరాబాద్ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏమ్ ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియో
అవే తిరిగొస్తాం అని చూస్తున్నా గని నేను ఇప్పుడు ఇటు తిరుగుతున్నా గా అన్న ఇది జ ఇదేంటి పార్ట్ టైమ్ కోసం అని అటు ఇటు తిరుగుతున్నా పొద్దున ఆఫ్టర్నూన్ వస్తున్నా స్నానం చేస్తున్నా తింటున్నా వెళ్తుంది ఇగ మళ్ళా కాలేజీ
మళ్ళా ఏటన్ ఎక్కడికైనా బయట కెళ్దామన్నా కూడా ఎవ్వరు లేరు కదా నీకు అక్కడ మళ్ళ పన్నుడే తినుడు పన్నుడే
అంతే మనోళ్ళు ఒక్కలున్నా కొంచెం తోడుండు
కలెక్టే అది కూడా
ఉం
ఒండర్బాత్కైపోయింది నీకాక్కడ
అవునవును ఎవర్లేదు పోసరికి కొంచెం ఇబ్బంది అఇతంది
కనీసం ఎగ్జిబిషన్ ఇలాంటియానాన్న పొపెనవ్
ఆ మొన్న వెళ్ళిన రెండు రోజులు వరుసగా వెళ్ళినా పక్కనే ఉంటే వెళ్ళిన
బాగుందా మరి
ఆ బాగుందన్న
ఛార్జ్ ఎంత తీసుకున్నారు
చార్జా
ఉం టికెట్ ఛార్జ్ అని ఉంటది గా ఒకటి